కొన్నా
ఆ బావున్ననండి మీరు బావున్నారా
తిన్నరా అండి
అండి
అన్నం తిన్నరా
తిన్నా తిన్నా అండి టీ తాగరా మీరు
టీ తాగనండి టీ అలవాట్లేదండి
టీ అలవాట్లేదా
అట్లేదండి
హ్మ్
తాగర టీ తాగరా
ఉమ్మ్ అండి
మీరు తాగుతారా
వామ్మో నేన్ టీ తాగుతా అండి పర్ డే త్రీ టైమ్స్ అట్ల తాగుతా
నేన్ అలా తాగనండి
హ్మ్ టీ ఎక్కువనే తాగుతా అండి నేను
అసలు అలవాటే లేదు చిన్నపటి నుంచి
ఆ బా మంచి అలవాటే
మరి ఆఫీస్ హల్ డేస్ ఉన్నాయ మరి
అండి
ఆఫీస్కి హాల్ డే ఉందా
ఆ ఉంది ఉందండి కాసేపు ఒక త్రీ అవర్స్ అట్లా ఎళ్ళేసి రావటమే
హాల్డే ఏమైనా ఉంటే చెప్పండి సినిమాకి ఎళ్దాం అందరం కలిసి గీతాంజలి
సినిమాకా ఓకే ఓకే ఎళ్దాం అండి సండే రోజు ఎళ్దామా
సండేకి ఎళ్దాం ఏ సినిమాకి ఎళ్దాం అండరం
అర్థగ్ మీ వాయిస్ ఇనపడట్లేదండి
ఏ సినిమాకి ఎళ్దామంటారండి
సినిమా కీ నెక్స్ట్ వచ్చేసి మీ ఇష్టం అండి మీకు ఫ్యామిలీ మూవీస్ ఇష్టమా లేకపోతే హర రర్ మూవీస్ ఇష్టమా లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ సారీ లవ్ మూవీస్ సిస్టమా ఏది ఇష్టాం
ఫ్యామిలిమ్ ఫ్యామిలీ మూవీస్ అయితే బెటర్
ఓకే ఫ్యామిలీ మూవీస్ అంటే రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చిందండి
దానికి వెళ్దాంలే మరి
సండే రోజు ఎళ్దామా మరి
ఆ సండే ఎళ్దాం మరి బుక్ చేసుకుందామా టికెట్స్ ముందే డైరెక్ట్ గ ఎళ్దామంటారా
బుక్ చేసుకుంటాం అంటే కానీ డైరెక్ట్ గనే ఎళ్దాం ఎందుకంటే మళ్ళీ మనం అనుకుంటాం ఒకవేళ టైమ్ కి కుదరకపోతే ఇబ్బంది అవిద్ది గా
అవునండి అదేే మరి మీ ఇష్టమే నే ఏ హీరో అయితే
అర్థంకాలేదండి
మీకు ఇష్టమైన ఏ హీరో అండి
నాకిష్టమైనా హీరో వచ్చేసి రామ్ చరణ్ అండి
ఓకే అతన్ తన సినిమాలు ఏమన్నా చూసావా రీసెంట్లీ
ఉమ్ త మూవీ ఫస్ట్ మూవీ చిరుతా అండి
అవునండి
ఆయన ఎంట్రీ ఇచ్చింది చిరుతా మూవీనేగా
అవునా ఆమె తెలుసా అండి
ఉమ్ రామ్ చరణ్ ఇగ మూవీస్ అక్కడ నుంచి ఇక ఆ నాయక్ తర్వాత ఆ ఆరెంజు
అవును
తర్వాత మగధీర ట్రిపులారు ఇవన్నీ వచ్చారు కదండి
అవునండి అవు
నేను రామ్ చరణ్ ఫ్యాను బట్ ఇగ పంచ్ డైలాగ్స్ కి ఇవి ఎక్కువ బాలకృష్ణ ఇవి ఎక్కువ లైక్ చేస్తా అండి
బాలయ డాపు గారా
బాలాయ బాబు పంచ్ డైలాగ్స్ ఉంటాయి గదా పంచ్ పంచ్ పంచ్ డైలాగ్ పంచ్ డైలాగులు తెలుసా మీకు పంచ్ డైలాగులంటే
ఆ తెలుసండి చెప్పండి వింటాను
ఆ అండి
మీరు చెప్పండి వింటాను ఒక డైలాగ్
ఓకే ఏం చెప్పమంటారు ఆ కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోట డానికి మీ ఆస్తులు సరిపోవు అనే డైలాగ్ ఇన్నారా
ఆ విన్నాం విన్నాం
ఇంకొకటి ఆ ట్రైన్కు నేను ఎదురెళ్ళిన వాడికే రిస్క్ వాడు ఎదురోచ్చిన వాడు వచ్చినా ఎదురోచ్చినా నాకే రిసుకు అనే డైలాగ్ ఉంటది ఒకటి విన్నారా
ఎన్నారండి
ఆ విన్నం అండి విన్నం
ఆ డైలాగులు రెండు బాగా ఇస్తాంమండి
బాగిష్టమా బ
ఫైటింగ్లు కూడా బాగానే ఇష్టపడుతాండి నేను మీరు
ఆ ఇష్టపడతాం చూసా మా పెద్దమ్మ గారు ఉంటారు బాలకృష్ణ ఫ్యాన్ మొత్తం మా అన్నయలు వాళ్ళందరూ నలుగురు అన్నయ్యలు ఉంటారు నాలుగు అన్నయ్యలు పెద్దమ్మా ఆ మూవీ వచ్చిందంటే ఆ టీవీ కానుంచి లేవనే లేవరిగా
ఉమ్ ఉమ్
అనమాట అబ్ ఆన మూవీలే ఎక్కువ చూస్తారు ఓకే అండి మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరండి
అంతంగా మీ వాయిస్ ఇంపడట్లేదండి. కొంచెం లౌడ్ నాకు ఇష్టమైన హీరో యిన్ నా ఇష్టమైన హీరోయిన్ అంటే ఎవరున్నారు ఉమ్ అప్పట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ హీరోయిన్స్ అంటే ఎవరు లేని గాని సీరియల్లో ఉంటారు కదండి హీరోయిన్స్
ఓకే సీరియల్ కూడా చూస్తారా
ఆ సీరియల్ చూస్టాండి రీసెంట్ గా మిథున అనే ఒక సీరియల్ వచ్చింది ఐడియా ఉందా మీకు
మిథునా నో ఐడియా
మిథిన అంటే మా టీవీలో ఆమె రూల్ ఆమ్ పేరు అందులో ఉన్న క్యారెక్టర్ పేరు మిథిన అండిమె
ఆ పేర్ చెప్తున్నార మిథునా ఓకే ఓకే
అంటే ఆరు గంటలకు వచ్చిది వాళ్ళాయన పేరు దేవ ఆ వాళ్ళ ఆయన పేరు దేవా అండి అందులో సీరియల్ పేరు గుర్తు రావట్లేదు నాకు మీకేమన్నా ఐడియా ఉందా అది
ఎ సార్ చూస్తా నేన్ కూడ చూస్తా గానీ ఎక్కువ చూడ ఆ సీరియల్
ఉమ్
సీరియల్ పేరు నోట్లోనే ఉంది గాని బయటకి రావాట్లే సీరియల్ సిట్టింగ్ ఏదో ఉంటుంది అండి ఇప్పుడు సీరియల్స్ అన్న ఒక టీ లింకు లింకులు లాగానే ఉంటాను
నువ్వంటే నా జతగా అను
ఆ అదే నేన్ గుింటన్నా కూడాడ న వంటే నా చిిత్రగా అ బిర్యా
అందులో మిదిన రూల్ చాల బాగుంటదిండి ఎందుకంటే మిదిన ఆ దిస్ ఏ రిచ్ గాల్ బట్ పూర్ క్వాలిటీస్ ఉన్న ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన అబ్బాయిని ఆ రౌడీ బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడ పెళ్లి చేసుకుంటది కదా
అక్కడ ఏందంటే మ్యా మ్యాటరు తను అబ్బయి వచ్చి తన తాళి కట్టే సరికి తనే దానికి సంప్రదాయ బద్దంగా అవున తగ్గిస్తు తను రౌడీల్తో గొడవలు పెట్టుకొని వ వచ్చి ఆమె ఇంట్లో ఉంటుంది కోపంలో వచ్చేసి ఆమెకి తాళి కట్టాడనమాట ఇమె తన మనస్సులో ఏమ్మాన కుంటది నా తాళి కట్టింది కాబట్టి ఇతడెనా హస్బెండ్ అని ఆ రోల్ లోనే ఉంటుంది అట్లానే జీవించేస్తుంది ఆమె
ఉమ్
ఇష్టపడదు ఆల్రెడి తను ఇష్టపడిన వాళ్ళని వదిలేసి తాళకి విలువిస్తుంది.
ఆహా హ అదే సరియల్ అంటే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా కానీ తన్ పోదండి
ఆ పోదు అందే అంతే తాళికున్న గొప్పతనం
అందుకోసమే నాకు తను అంటే నాకు బేసిక్గా తనూ ఆ అక్క ఎట్ల నచ్చిందంటే దాని వే తన వే ఆఫ్ లివింగ్ తను అంత పెద్ద ఆ ఇంటి నుంచి వచ్చి కూడా ఇక్కడ వెళ్ళ దగ్గర ఏం లేదు కదా
అవును అవును అట్లానే
ఉమ్
ఇష్టపడుతుంది ఏదై ఏదైన నమ్మినమంటె దానికె కచ్చితంగా కట్టుబడి ఉండాలి
ఉమ్ అంటే అంత రిచ్ లైఫ్ వదులు పెట్టేసి ఒక నా సాద సీద ఉన్న ఫ్యామిలీ లోకి వచ్చింది కదా తను
చాలా గ్రేట్
తను గాని వాళ్ళు గాని అంత టార్చర్ పెట్టినా కాని తను అక్కడ నుంచి వెళ్ళిపోదు కదా అతనే కావాలనుకుంటదనే సరికి ఆమె లో ఉన్న ఒక విశిష్టత అనేది నాకు నచ్చి అంటే గొప్పతనం
అద వాళ్ళిద్దరు కూడ కలిసారు కదా తప్పకుండా రియల్ చూస్తున్నారా
అర్థం కాలేదండి
కంటిన్యూస్గ చూస్తున్నార ఇప్పుడు సీరియలు
కంటిన్యూయస్గ అంటే అప్పుడు ఫస్ట్ లో చూసేవాడి అండి డి ఆ కలిసి పోయార ఆ ఫస్ట్లో కొన్ని రోజులు చూసా అండి ఇక తర్వాత వర్క్ ఉండటం వల్ల టైం కుదరట్లేదు
ఊ
చూడలేదు ఇగా మధ్య మధ్యలో ఫస్ట్ లో అయి అయితే అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కార్తీక దీపం ఉంది కదండి
అవును ఐడియా ఉంది చూసా మేము కూడా అది కూడా ఫాలో అప్ చేసాం
కొన్ని రోజులు అది చూసే వాళ్ళంలే కానీ అది అంటే కంటినియస్ గా చూడలేదు
అంటే ఎట్లా మీకు మీకే జనరల్గా చూడాలంటే ఇష్టమా లేకపోతే పెద్దవాళ్ళు చూస్తూ ఉంటం మీకు
ఇ ఇంట్లో మా పేరెంట్స్ చూస్త త్వరగా అండి మేము ఇక వాళ్ళతో పాటు కొంచెం టైమ్ స్పెండ్ చేయిస్తే బాగుంటదిగా మనం పొద్దాకుల అట్ట్తిరిగొచ్చి చీడు తిరువచ్చి ఇంట్లో కొంచెం అన్న టైం స్పెండ్ చేస్తే వాళ్లతో పాటు కొంచెం అన్న నవ్వుతూ ఉంటారనీ వాళ్ళు ఫ్యామిలీ కూడా మనతో టైమ్స్ స్పెండ్ చేయలేరు అనే ఒక లోన్లీనెస్ అనేది వాళ్ళకు ఉండదు కదా
అవును వాళ్ళతో స్పెండ్ చేస్తేనే మంచిగా ఉంటాయి వాళ్ళ కూడా మేము చూసింది మే చూసే మా బాబు కూడా అ మమ్మల్ని చూస్త ఉని
హు
ట్విన్స్ ఉంటారు
మనం ఎక్కువసేపు బయట ఉంటాం ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయ్యం
అ
దా సో దాని పర్పస్ వాళ్ళు చూసే టైమ్ లో మనం ఒక వన్ అవర్ వాళ్ళకి కేటాయించిన అనుకోండి అ
మీరు ఇష్టమనా స్పోర్ట్స్ ఏమనా ఆడుతున్నారా
స్పోర్ట్స్ అంటే నేను ఎక్కువ ఇంతకు ముందు హాకీ ఆడేవాడినీ అండి
హాకీ ప్లేయర్ హ
ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు హాకీ ఆడటానికి ఎవరు లేరు పిల్లలు
అందరూ ఉండారు
ఆ ఇగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కి ప్లస్ జాగింగ్ కి వెళ్తాండి ఇంత స్పోర్ట్స్ అంటే ఇడు చిన్నప్పుడు ఆడేవాడిని
మంచి అలవాట్లే కదా
క్రికెట్ ఆడేవాణ్ణి ఎర్లీ అంటే అప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు కదా ఎక్కువ చిన్నప్పుడు
ఉ
సో ఇక ఇప్పుడు అంతా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఆ గేమ్స్ అనేవి కుదరట్లేదు కదండి
అవునవును
ఊ సో ఈగ ఈ నేచర్ వర్క్ నేచర్ దగ్గట్లుగా టైమ్ ఒకటి సరిపోవ
అవును
ఊ సో ఆస్ ఇర్లీ ఆస్ పాసిబుల్ ఇగా ఆ గేమ్స్ కూడా చాలా వరకి రిమూవ్ చేసామండి
రిమూవ్ అదే కానీ అవి ఎక్కువ ఆడితేనే కదా స్పె హెల్దీగా ఉంట
హేల్ది ఉంటుంది మేల్ వరకి హేల్ది గా ఉంటు ఉంటారండి సో ఇక ఎగ్జామ్స్ దానికి ఎక్సెప్ట్ మేము వచ్చేసి ఆ ఇకా ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్
ఇంట్లోన యోగ గిట్ల ఏమన్నా చెస్తున్నారా మెడిటేషన్ మెడిటేషన్ ఏమన్నా యోగ
ఆ ఎర్లీ అవర్స్ లో చేస్తా అండి ఎర్లీ అవర్స్ లో చేస్తా ప్రాయామ ప్రాణాయామం ఉంటంది కదా
ఊ
అది చేసేస్తా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ మస్ట అండ్ షుడ్ అండి మేయిల్స్ కి కంపల్సరిగా వాక్ వాకింగ్ అనేది చాలా అవసరం మెల్
అవును స్పోర్ట్స్ లేకపోయినా కూడా మాక్సిమం మనం ఇవి చేస్తేనే మంచిది
ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెన్స్ స్ట్రోక్స్ ఎక్కువయినాయి కదా సడన్ స్ట్రోక్స్ ఎక్కువైనాయి కదా ఈ స్ట్రోక్స్ ఎక్కువయినాయి ప్లస్ బైపాస్ లో ఎక్కువయినాయి ఈ ఆ ఆ ఆరోగ్య కారణాల వల్ల ఇంకొకటి బయట లైఫ్ ఫుడ్ ఒకటి ఆ ఎక్కువగా వాతావరణం మార్పులు ఒకటి
ఓకే
సో వాటిని దృష్టిలో పెట్టుకొని మేలు అది వాళ్ళ స్ట్రెథనింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఊ
క్యూ అండి
అ